హలో హాయ్ అక్క బాగున్నారా
ఆ బాగున్నాం సుఖే మీరు బాగున్నారా
ఆ బాగున్నాను డిన్నర్ చేసారా
లేదు ఇంకా ప్రిపేర్ చేయాలి
ఓ ఏం ప్రిపేర్ చెయ్యాలి అక్క ఈరోజు
ఎగ్ రైస్
ఓ ఈరోజు సండే కదా నాన్ వెజ్ ఏం తేవలేదాక్క
లేదు నిన్న చేసామా నాన్ వెజ్
ఓకే అంటే మీరు శనివా
నిన్న కాదు కాదు నిన్న కాదు ఫ్రైడే
ఫ్రైడే ఓకే అంటే ఆ మా ఇంట్లో శనివారం తినం అందుకే చెప్పాను
ఆహా మే మేము కూడా తినం శనివారం
అవునా ఓకే ఎందుకంటే మా ఇంటి దేవుడు వచ్చేసి నరసింహస్వామి అంటే శనివారం అలా నమ్ముతాం
అవునా మా మేము ఇక్కడ మాది కొంచెం చిన్న విలేజ్
అవునా
మావా ఆ మా మా వాళ్ళే అంతా కలిసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ క ఆ కట్టారా ఆ కట్టారా అందుకే శనివారం తినం
ఓకే అంటే మా ఫ్రైడే కూడా మా ఇంట్లో చెయ్యరు ఎందుకు ఫ్రైడే మా అమ్మ ఇంట్లో పూజ చేస్తది సో అందుకు ఫ్రైడే తర్వాత స సాటర్డే రెండు రోజులు తినము మిగతా రోజులన్నీ తినేస్తాం
మేము సాటర్డే మాత్రం తినం అన్ని రోజులు తింటాం
ఓ అవునా
ఆ శుక్ ఆ శుక్రవారమే పూజ చేసేది.
ఆ
అయినా తింటాం పూజ మార్నింగే అయిపోతుందా
ఓ ఓకే
ఆ శుక్రవారమే తినేసి
ఆ ఇంకేం అక్క మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అక్క
మా ఫ్యామిలీ గురించా ఆ మా టూ సిస్టర్సు మేము ఆ ఆ నాతో ఆ ఆ నేనే పెద్ద ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.
హమ్
లాస్ట్ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా సెకండ్ సిస్టర్ ఉంది నాకి మ్యారేజ్ అయిపోయింది.
అంటే ఆ సెకండ్ సిస్టర్ కి మ్యారేజ్ కాకుండా లాస్ట్ సిస్టర్ కి మ్యారేజ్ చేసేసారా మీరు
ఆ లాస్ట్ సిస్టర్ కి తను చేసుకోను అనింది కదా మా రిలేటివ్స్ లో ఆ చ్ ఉన్నా ఉన్నారా అందుకే వాళ్ ళ్ళు చ్ ఆ సొంతం మా నాన్న మే మేనత్ త్త కొడుకు అనమాట
ఓకే ఓకే
ఊ ఇంకా తను ఒక్కడే కొడుకా వాళ్ళ వాళ్ళవ్వ తాత ఉన్నారా ఇంకా మనవుడి పెళ్ళి చూద్దాం అనేసి
హ్య
ఇంకా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారా మా నాన్ని ఇంకోద్దన్లేకా ఇంకా చిన్న పాపకీ ఇంకా అంత ఎడ్యుకేషన్ పైనా అంత ఇంట్రెస్ట్ లేదు. ఆ నేన్ ఆహా నేను చదువుకోను కూడా అనిందా అందుకే ఇంకా తనకే చేసేసి తిను వద్దనింది అలా అయింది
ఓకే ఇంట్లో అమ్మా నాన్న ఏం చేస్తారక్క
ఫార్మర్స్
ఓ సూపబ్ మా అమ్మ నాన్న కూడా అహహు ఆ అంటే ఏం పంట పండుతారు మీరు ఎక్కువ
ఆ పత్తి వరి మొక్కజొన్న ఆ ఇంకా ఆ ఇది పచ్చిమిర్చి టమోటోస అట్లా అట్లా అన్ని పండిస్తారు
ఆ ఓకే సూపర్ మా మేము కూడా వోచ్చేసి హా ఎక్కువ వెజిటేబెల్స్ పండుదాం ఆ ఆ వెజిటెబుల్స్ ఎక్కువ టమోటో
ఉహు అవునా ఉహు అలా అలా ఏం పండించము
అవునా అహహ అంటే మాకు మార్కెట్ దగ్గర అవుతది ఇక్కడ సో అందుకు
అవునా మా సైడు చ్ అంటే కొంచెం ఇట్లా ఒక ఎకర రెండెకరాలు అట్లా కొంచెం కొంచెం పొలం ఉండేవాళ్ళు అవి వేసుకుంటారు కొంచెం ఎక్కువ ప్ల ఉండే వాళ్ళు ఇలానే యేసు కుంటారన్నమాట అంటే చ్ చేసేవాళ్ళు లేరు కదా కు ఉండాలి కదా ఇంట్లో చేసేవాళ్ళు ఉంటే అలాంటి పన్లు వేసుకున్నా కూడా పర్లేదు.
ఉహుహు కరెక్టే ఉహుహు
అందుకే ఇవి మొక్కజొన్న అది అయితే కొంచెం పని తక్కువ ఒకేసారె చేసేసుకొని వచ్చేస్తారనమాట కూలొల్లు
ఓకే ఓకే ఉ మేము వొచ్చేసి ఉ చెప్పండి చెప్పండిక
ఆ ఇవి టమోటోస్ అవి కొంచెం పని ఎక్కువ కదా ఎప్పుడూ ఉన్న చ్ రోజు పోతానే ఉండాలా
అవునవును కరెక్టే
ఆ అందుకనేసి అవి ఎక్కువ వేయరు ఎక్కువ వేయము
ఊ హు
ఊ ఇక్కడ మా అత్త వాళ్ళు అయితే ఏస్తారు
ఆహ్
మీ మీ సైడు
తేవల్సే ఎక్కువ పండుతారు తర్వాత మీకు ఇది తెలుసా సిల్క్ శారీస్ తెల్సా రేష్మి తెల్సా పులువీసక్కరు కదా అది తెలుసా
అది ఏం తెలీదు ఆ ఇది మా సైడు దర్ వరం అవునా ఊ అదే పట్టు శారీస్ కి చేసారు కదా
అది వచ్చేసి ఆ గూడ్లు కడుతుంది చూడండి పులుగులు దా దాన్ని సా క్తరు కదా
అవునా ఆ మీకీ ఉందా అలా ఫాము
మాకు లేదు గానీ ఆ మా సైడ్ చాలా ఆ అది అదే చాలా చేస్తారు ఫీకో
అవునా ఊ అంటే ఇట్లా పట్టు శారీస్ కూడా వేస్తారా
అహ్హ అది వెయ్యరు ఇప్పుడు ఆ పట్టు శారీస్ చేస్తారు కదా దాని నూల్స్ వస్తుది కదా అందులో ఆ నూలు చూసి ఒక పులుగు ద్వారా తయారవుతది ఆ పునుగులు సాకి ఆ అది మీకు తెలిసి ఉంటుంది నాకు తెలిసి
తెలిసి తెలుసు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను
ఆ అలాంటిది మా సైట్ ఎక్కువ
ఆ ఆ దాన్ని ఆకు కూడా వె
ఆ కరెక్ట్ ఉమ్ కరెక్ట్ అంటే మాది కూడా ఉంది ఆకు సో మేం మేం అలా చెయ్యము కానీ మేము వేరే వాళ్ళకి అమ్ముకొనేస్తాం
అవునేండి ఉమ్ ఎంత పొలం ఉంది మీకి
మాకోచ్చేసి ఫో ఫైవ్ ఫైవ్ ఉంది కాంతే
అవునా మీరు ఒక్కడే కొడుకా ఆ అవున్లేండి మీకి బ్రదర్సు అలా
బ్రదర్స్ ఎవరూ లేరు కా నేను టూ సిస్టర్సు
అవునా
టూ సిస్టర్స్ కి పెళ్లి అయిపోయింది ఆ సో ఇప్పుడు నేను అమ్మా నాన్న హో ముగ్గురే‌ ఇంట్లో నేను కూడా ఉండను బ్యాంగళూరులో ఉంటా నేను ఆ ఆ అమ్మ నాన్న ఉంటారు ఇంట్లో
అవునా సిస్టర్సు ఏం చేస్తారు ఇద్దరూ ఇ హవునా సేమ్ నాలాగా
హా మీలాగే అలా ఒక అక్క వచ్చేసి కు ప్పం కుప్పం తెలుసు కదా మీకు
ఔ లేండిహూ తెలీ
ఓకే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అక్కడ హా ఆ నియోజకవర్గంలో
అవునా
ఆ
ఇక్కడ ఇక్కడ గూడా ఆ నియోజకవర్గమా.
అంటే ఇప్పుడూ చంద్రబాబు నాయుడు వచ్చేసి సీఎం కదా
ఆ ఆ అవున్లె
అంటే ఎమ్మెల్యే ఒకా ఒక్క దగ్గర పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు కదా అది గొప్. పొంగ్ బ్లాక్ అంటే ఎమ్ఎల్ఏగా సీఎమ్గా
అమ్మా అరే అవున్ అవునులేండి అర్థమయ్యింది ఊ
అలా
అవున్లే
ఆ మా ఒక్క అక్కా వచ్చేసి తమిళనాడు ఒక అక్కా వచ్చేసి ఆంధ్రా నేను కర్ణాటకా మాది.
అబ్బా మీ మీది బాగుందీ. కన్నడా, తెలుగు
తమిళ్ హా అంటే బార్డర్ వస్తది కదా సో త్రీ లాంగ్వేజెస్ బాగా వస్తది.
అవునండి త్రీ లాంగ్వేజెస్ రావాల అవున్ లేండి.
ఆ అహా
ఊ ఈరోజు ఏం స్పెషల్ లేదా సండే.
స్పెషల్ ఈరోజు మటన్ అక్కా
మటన్ ఆ
ఆ మటను యాక్చువలీ మార్నింగే ఆ ఎవ్రీ సండే ఫిష్ చేస్తాం మేము. అంటే మా ఊరు పక్కనే ఒక డ్యామ్ ఉంది పెద్ద డ్యాము. ఆ డ్యామ్కి నేనే మార్నింగ్ ఎర్రగోళ డ్యామ్ అండి.
అవునా
ఆ మీరు వినుండరు యాక్చువలీ పెద్ద డ్యామ్ అది సో. ఆ అక్కడికి వెళ్ళీ నేన్ చేప్ తీసుకొస్తా మార్నింగే వెళ్ళీ అంటే మాకు చీప్ గా దొరుకుతది చాలా బాగుంటది.
ఉండేది బెంగళూరు కదా ఇంటికి వెళ్ళారా.
ఆ నేను ఎవ్రీ వీకెండ్ వెళ్ళిపోతానకా అంటే బెంగళూరు నుంచి మా ఇల్లూ ఓన్లీ టూ అవర్స్ జర్నీ అంతే.
అం అంతేనా దగ్గరే
నైన్టీ ఫై కిలోమీటర్ అంత్ తే సో నేను ఆ ఫ్రైడే నైటే వచ్చేస్తా బైక్ లో మళ్ళీ మార్నింగూ మండే మార్నింగ్ వెళ్తాను. ఆ సో అమ్మా నాన్న దగ్గర ఉన్నట్ అవుతుంది కదా. లేదు లేదు ఇప్పుడు టూ డేస్ బెంగళూరు లో బోర్ కొట్టేస్తది అక్కా.
అవును అవునులేండి ఆ
ఇక్కడొస్తే అమ్మా నాన్న్
ఊ ఊ అవున్ లేండి మీరూ తోటలో పనీ హెల్ప్ చేస్తారా
ఆ చేసాంగా అంటే ఇప్పుడూ కొంచెం తక్కువే కానీ. చేయిస్తా హా అమ్మానాన్నే చేస్కుంటారూ కానీ. ఆ నేనూ చేస్సా కొంచం కొంచం అంతే.
ఊ చెయ్యాలి లేండి వాళ్ళకి హెల్ప్ చేయాళా.
అవునుకా చేసాను మీకుకా ఎంత మంది పిల్లలు
నాకు ఒక పాప టూ ఇయర్స్ నే వేదిత
నివేదిత ఓకే
ఊ
ఆ ఆ ఔనా అంటే టూ ఇయర్స్ హాట్ టూ ఇయర్స్ అంటే చాలా బావుంటుందీ అంటే టూ ఇయర్స్ త్రీ మా అక్కా పిల్లలున్నారు కదా వాళ్ళు టూ ఆర్ త్రీ ఇయర్స్ లో కొంచం అల్లరి అల్లరి చేస్తూ అదీ బలే ఉంటది అదీ
అయ్యో మా పాప గుడ చానా అల్లరి
హా
ఆ చా అబ్బా చానా అల్లరనే చిన్నప్పుడే కొంచ్ కొంచం కొంచం బెట్ ఆ చాలా మేం ఆ అంటే ఆ పాప్
టార్చర్ అన్పిస్తదీ కొంచం. అంటే అదర్స్కొచ్చేసీ క్యూట్గా బావుంటదదీ
ఆ బావుంటదీ మనకీ ఆ కొంచం ఎక్కువ అంటే అల్లరి చేస్తే బావుంటాద్లెండీ
ఉ
ఊ
కానెప్పుడూ మీ దగ్గరే ఉంటారు కదా అందుకు మీక్కొంచం అలా మీ చెల్లెలికిక ఎంత మంది పిల్లలు
మ సిస్టర్కీ ఒక బాబు ఒ త్రీ ఇయర్స్ పై ఆ త్రీ ఇయర్స్ అయనయ
ఔనా ఓ
ఊ
ఉహు ఇంకెంకా ఎగ్ రైస్ ప్రిపేర్ అయిపోయిందా
ఎగ్రైస్ చే చేయాలి చేస్తూ
ఆహ
ఊ ఇంటి దగ్గరున్నారా అట్లైతె మీరు
ఆఁఅక్కా ఇంటి దెగ్గర ఇంట్లోనే ఉన్నా
ఔనా ఊ
ఊ మీ మా మా నాన్న కుడా మార్నింగే వెళ్లీ మటన్ తెచ్చారూ
ఔన్లేండి మీ సైడూ ఇట్లా ఆ మ సైడూ మొన్నా ఎందుకు చేసామంటే కర్రీ పీర్ల పండగా అనీ జరుగుతుంద్లే మ సైడ్ పీర్ల పండగ
ఓకే ఆ హా హా
తెలిదేమో కదా ఆ అ పీర్ల పండక్ ఆ జాతర అయ్యిందా జాతర్ నెక్స్ట్ డేనే కర్రీ అనీ మటన్ చేస్తారు
ఓకే ఓకే ఆ అర్ధం అయింది అంటే మా సైడ్ వచ్చేసీ దాన్ని గంగ పండగ అంటరు
న ఇట్లా
ఊరంత చేరీ మేకలు అంతా అకర్చొస్తది కదా అదే కదా ఆ అదే గంగ కు పండగ అంటరు మరుసటి
అంటే ఇట్లా ముస్లిం అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇది
ఓకే అంటే మా ఊర్లో ముస్లిమ్స్ లేరుక